హలో
హలో
గుడ్ ఈవినింగ్ సార్
గుడ్ ఈవినింగ్ ఏంటి మరి ఈరోజుఎటాపిక్ గురించి మాట్లాదాం
బాగుంది గద సార్
బాగున్న నువ్వు ఎలా వున్నావు
బాగున్నా సార్
ఎలా నడుస్తున్నాయి మరి స్టడిస్. ని
ఓకే సార్ బట్ నాకు ఫర్ ర్ధార్. స్టడీస్ గురించి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది సార్
అయినా అది కామన్ కదా అందరికి స్టూడెంట్స్ ఉండేదెఅది
ఎస్ సార్ అందుకే మీ గైడెన్స్ కావాలని కాల్. చేసాను సార్
ఖచ్చితంగా ఇస్తఫస్ట్ 'నేను క్వ షన్ అడుగుతున్నా కాదు కొంచెం క్లారిటి ఇస్తావా
ఉమ్ ఒకే సార్. తప్పకుండ
ఏం చేద్దాం అనుకుంటన్నాం మరి ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి ఎలా స్టడీస్. సైడ్. వెళ్ళాదాం అనుకుంటున్నావ్ ఇంట్రెస్టింగ్ ఏంటి నీకు
సర్ నాకు టెక్నోలజీ ఫీల్డొకేరు వీల్డ్ చేయ్యాల్ని ఇంటంట్రెస్టింగ్ సర్
ఆఆ
హి చ్ హలో
హలో
ఆ సార్ నాకు టెక్నాలజీ ఫీల్డ్ లో కెరీర్ బిల్. చేయాలని ఇంట్రెస్ట్ గా ఉంది సార్
టెక్నాలజీ సైడ్ అంటే ఎలా కంప్యూటర్స్. అండ్ సాఫ్ట్వేర్ సైడ్
ఆఎస్ సార్ కంప్యూటర్స్ ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంటా లైక్
సూపర్ ఐటి ఫీల్డ్ సైడ్ చాలా ఆపరేటనస్ ఉంటాయి
సార్ విచ్ కోర్స్. బెటర్ ఫర్ దట్ సార్
ఆ. బీటెక్ ఆర్ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చూస్ చేయొచ్చు
సార్ బిటెక్ అండ్ బిసీఏ మధ్య డిఫరెన్స్ ఏంటింది సార్
బిటెక్ ఇంజనీరింగ్ కోర్సు బిసిఏ కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్స్ కోర్స్ అవును
సార్ ప్రోగ్రామింగ్ ఎక్కడ ఎక్కువ నేర్చుకుంటాం
మామూలుగాఐతే అయితే బీటెక్ లో సిఎస్ఈ లో స్ట్రాంగ్ టెక్నికల్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి అండ్ వాళ్ళు కూడా మంచిగా మీకు టీచ్ ఇచ్చేస్తారు
సరే అది కొంచెం డిఫికల్ట్ ఉంటుంది కదా ఉంటుందా
కొంచెం ఎఫర్ట్ కావాలి కానీ ఇంట్రెస్ట్ ఉంది అనుకో ఈజీగా నేర్చుకోవచ్చు అది
సార్ నాకు కోడింగ్ నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సార్
ఆహా వెరీ గుడ్ కోడింగ్ ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ స్టిల్ కదా
సరే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫస్ట్ నేర్చుకోవాలి
పైతాన్ స్టార్ట్ చెయిఎందుకంటే అది ఈజీగా ఉంటుంది అండ్ అది చాలా పవర్ ఫుల్ కూడా మనకి గేమ్ డెవలప్ సంబంధించి అండ్
సర్ పైతను ఏజ్ కి యూజ్ అవుతుందా సార్ హలో
హలో
ఆ సార్ పైతాన్ ఏ ఐకి యూజ్. అవుతుందసార్
ఆ అవుతుంది పైతనే ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ కి ఎక్కువగా యూజ్ చేస్తారు
సార్ ఏ ఐ ఫ్యూచర్ లో డిమాండ్ ఉంటుందా సార్
చాలా డిమాండ్ ఉంది ఎందుకంటే ఇప్పుడు ఏ ఫాస్ట్ గా గ్రో అవుతుంది ఆండ్ ఇప్పుడు మొత్తం ఏ తోటి అన్ని నడుస్తున్నాయి కదా ప్రతి ఒక్కటి ఆండ్ ఫ్యూచర్ లో కూడా చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది ఏ ఐకి
సరే ఏఐ నేర్చుకోవాలంటే ఏమేమి స్కిల్స్ కావాలి సార్
ప్రోగ్రామింగ్ ఆండ్ మ్యాథమేటిక్స్ అండ్ లాజికల్ థింకింగ్
సార్ మ్యాథమెటిక్స్ ఇంపార్టెంట్ ఆ
ఆ అవును స్టాటసిక్ స్టాండ్ ప్రాబొలిటీస్ చాలా ఇంపార్టెంట్
సార్ నేను మ్యాస్ ఇంప్రూవ్ చేయాలి సార్
ప్రాక్టీస్ చేస్తే ఇంప్రూవ్ అవుతుంది కొంచెం హార్డ్ వర్క్ చేయి
సార్ ఆప్ట్ గ్రాడ్యుయేషన్ ఏం ఆప్షన్స్ ఉంటాయి సార్
నువ్వ ఎంటేక్ ఎంసిఏ ఎంబీఏ కూడా చేయొచ్చు ఆండ్ నువ్వు బిటెక్ చేసావంటే దాని తర్వాత గేట్ ఎగ్జామ్ రాస్తే నువ్వు గవర్నమెంట్ జాబ్స్ కోసం వెళ్లొచ్చు
ఆ ఏం సిఏ అంటే ఏంటి సార్
అది ఒక సాఫ్ట్వేర్ జాబ్ కి కావాల్సిన యూస్ ఫుల్ అండ్ అది ఒక అప్లికేషన్ కంప్యూటర్ సైన్స్
సర్ అది సాఫ్ట్ వేర్ జాబ్ కీ యూస్ ఫుల్ అవుతుందా సార్
ఆ ఎంసిఏ చేసిన స్టూడెంట్స్ సాఫ్ట్ వేర్ ఫీల్డ్ లో జాబ్స్ పొందుతున్నారు
సార్ జాబ్ ఆపర్చూవిటీస్ ఎలా ఉంటాయి
ఐటి కంపెనీస్ లో చాలా జాబ్స్ ఉంటాయి
ఫారెన్ కంట్రీస్ లో కూడా ఛాన్స్ ఉంటుందా సార్
ఆ ఉంటుంది గుడ్ స్కిల్స్ ఉంటె ఫారెన్ జాబ్స్ కూడా పాసిబుల్ ఆండ్ దాని కోసం కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్స్ చేయాలి పర్ఫార్మెన్స్ మంచి చూపెట్టాలి మీరు అక్కడ
సరె చాలా ఎక్సైటింగ్ గా ఉంది
కాను కోటు గుర్తుంచుకో సక్సెస్ కి హార్డ్ వర్క్ఆండ్ పేషెన్స్ కావాలి
ఎస్ సార్ నేను హార్డ్వర్క్ చేస్తా
నా పర్సనల్ స్టడీస్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఇంపార్టెంట్ ఆండ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్
సర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎలా పొందాలి
అంటే ప్రాజెక్ట్స్ చేయడము ఇంటన్షిప్ చేయడము ఆండ్ హ్యాకథాన్స్ ఇలా
సార్ ఇంటన్షిప్ అంటే ఏంటి సార్ ఎగ్జాక్టుగా
ఇంటర్న్షిప్ అంటే ఒక కంపెనీలో టెంపరరీ వర్క్ చేసి ఎక్స్పీరియన్స్ పొందడం ఆండ్ అక్కడ చేసిన అనుకోని అది ఒక సర్టిఫికెట్ వస్తుంది అది చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు జాబ్స్ అప్పుడు
సార్ అది చాలా హెల్ప్ ఫుల్ ఉంటుంది దా సార్
ఆ చాలా హెల్ప్ అవుతుంది ఎందుకంటే చెప్తున్న కదా మీరు ఇలా జాబ్స్ లో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇంటర్న్షప్ చేసుంటే రిజబ్నాడ్ చేసుకోవడానికీ యూస్ ఉంటుంది అది
సార్ అది రియల్ వర్క్ ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా
ఆ అవునవును
సార్ ఇంటర్న్షిప్స్ ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేయాలి సార్
నార్మల్గ అయితే సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్ లో స్టార్ట్ చేయాలి నీకు కొంచెము ముందే దాని మీద కొంచెం నాలెడ్జ్ ఉండే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటే ఫస్ట్ ఇర్ నుంచి కూడా చేసుకోవచ్చు
ఓకే సార్ అర్థం అయింది
అలాగే వర్కుషాప్స్ ఆండ్ సెమినార్స్ కూడా అటెండ్ అవ్వాలి
సార్ వర్క్ షాప్ ల లో ఏం బెన్ఫిటుంటది సార్
న్యూ టెక్నాలజీస్ గురించి నాలేడ్జ్ వస్తది
సార్ అది చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది
ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి
ఊ సార్ ఎందుకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్
ఎందుకంటే మనం ఐడియాస్ క్లియర్ గా ఎక్ప్లెయిన్ చెయాలి కదా వాళ్ళకి అవతల వాళ్ళకి అర్ధం చేసుకునేటట్టుగా ఈజీగా వాళ్ళతో కమ్యూనికెట్ అవ్వాలి మనం
సర్ సం టైమ్స్ నాకు నర్వస్ ఫీలింగ్ ఉంటుంది సార్
ప్రాక్టీస్ చేస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది అండ్ హార్డ్ వర్క్ చేయాలి దీనికోసం కూడా
సార్ మీ వాయిస్ సరిగా వినిపించట్లే
దేనికోసం నువ హార్డ్ వర్క్ చేయాలి ఇంకా ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తుంది అంటే
థ్యాంక్ యూ సర్ మీ అంట చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సార్
వెల్కమ్ న్యూక్లియర్ గోల్ సెట్ చెయ్యాలి
ఊ సార్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ గోల్సా సార్
ఆ ఎగ్జాక్ట్లీ అదే
సర్ షార్ట్ టైమ్ గోల్స్ కోడింగ్ నేర్చుకోవడమా
ఆ నేర్చుకోవచ్చు లాంగ్ టర్మ్ గోల్ ఏంటి మరి
సార్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అవ్వాలి సార్
స్తు పర్గువాలాం
సర్ దానికి డైలీ ప్రాక్టీస్ ఇంపార్టెంటా
ఆ డేలీ కోడింగ్ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ దానికి
సార్ నేను ఎవ్రీ డే ప్రాక్టీస్ చేస్తను సార్
టెక్నాలజీ ఫీల్డ్ లో కంటిన్యూ యార్ స్ లర్నింగ్ ఇంపార్టెంట్
సర్ టెక్నాలజీ ఫాస్ట్ గా చేంజ్ అవుతుంది కదా సర్
కరెక్ట్ అందుకే ఆల్వేస్ న్యూ స్కిల్స్ నేర్చుకొవలి మనం లైక్ ఏఐ గురించి ఏ డెవలప్ చేయడం ఏఐ వాడడం అట్లా
సార్ మీ గైడెన్స్ వల్ల నాకు చాలా క్లారిటీ ఓచ్చింది సార్
నేను చాలా హ్యాపీ అదిన్నుదుకు నీ నోట్ల నుంచి ఎలా ఫ్
ఇప్పుడు నకు కాన్ఫిడెన్స్ పెరిగింది సార్ నెక్స్ట్ వాట్ ఈస్ వాట్ అని
ఎన్ యువర్ సెల్ఫ్ కష్టపడు అన్ని అవుతాయి
ఎస్ సార్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్
ఫ్యూచర్లో డాప్పున్ ఎ ఎని టైం అట్లా నన్ను అడగచ్చు ఏం అలా సార్ని అడగచ్చా లేదా అని అలా ఏం ఫీల్ కావు
డే ఫ్నేటిగా సర్ తప్పకుండా
హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ సూర్ కొంచెం కష్టపడు ఊ నువ్వు అలా పేషెన్స్ తో వెయిట్ చేయాలి
పేషన్స్ అంటే తప్పుతుందా సార్ మనం ఒకటి ఎంచుకున్నమంటే తప్పకుండ చేయాల్సింది
ఊ చెయాలి అలాగే పేషెన్స్ తో ఉంటే కొంచెం టైం పడుతుందీ మనకు కావాలంటే ఏదైనా సో పేషెన్స్ తో ఉండి కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ ఆళ స్టడీస్ మీద కూడా ఫోకస్ చేయాలి అకాడమిక్ నాలెడ్జ్ కూడ కావాలి మనకు
సార్ తప్ప
అలగే డైలీ కోడింగ్ ప్రాక్టీస్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కొత్త కొత్త స్కిల్స్ అన్ని నేర్చుకుంటుండు
ఓకే సార్ తప్పకుండా సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ వెరీ మచ్ సార్
సో కేర్ టేకెర్ జాగ్రత్తగా ఉండు ఏ ఇంకే మన్నా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేసి క్లారిటీ తెచ్చుకో ఓకేనా
ఓకే సర్ థ్యాంక్ యూ సర్ థ్యాంక్ యూ సో మచ్
ఉ